ఆ ఏ ఏం లే అ ఏం చేస్తున్నారు కాౌజ
ఏప్పమ్ తిన్నారా బ్రేక్ఫాస్ట్ టైమ్ నా
ఆ అయ్యింది తిన్నారా మీరు
ఆ తిన్నాం తిర్న్నాం
ఏంటే ఫిన్
ఏం లేదు మామ్మ టిఫిన్ పర్లివరా చేసింది
పుల్హోాల విన్నాన్నారు రా ఇంకా పనంతా అయిపోయిందా మరి
ఆ బడ్లరేష్ణం
ఏం చేస్తురా వెళ్ళండా విఘ్నేష్ కాలేజ్కిి
ఆ పోయనాడతుమ్న్నా
ఈరోోజు లేదాార డ్యూటీ
ఉన్నత మళగేననా
ఆహా ఇంట్లోనేనేమడి
ఆ అంటే రోజు ఉంటది వీటిలో ఒక రోజు పోవాలి
అంటే వీక్లీ ఒక రోజు అంటే ఫుల్డేనా మరి
అంటే మార్నింగ్ పొద్దున షటేల్ ఉంటది అద అ దానినికి వెళ్తాను సెవెన్ కి షటిల్ హౌజింగ్ బోర్డ్ నుంచి తన్ కవి అయితే అప్పుడప్పుడు పోయేసరికి ఎయిట్ థర్టీ అవుతది ఇక అండ్ ఆఫీస్ కి పోయేసరికి
ఆ ఇంటికి ఏ టైంకి వస్తారామ్మళ
ఎంతకి నార్మల్గా అయితే అందరూ సిక్స్ వరకు ఉండాలి కానీ మళ్ళా నాకు సిక్స్ థర్టీ షటిల్ గాని వచ్చేసరికి నైన్ అవుతుదని కోరుకుంటుది మెట్రో వరకు ఒక షటిల్ ఫ్రీ
హ
అయి అప్పుడు స్టార్టింగ్ లో అంత అే ఏమన పోతుండ అని మధ్యాహ్నం వచ్చేదాన్ని ఇప్పుడు స్కాన్ అదంతా చెక్ చేారు టైమింగ్ కూడా చెక్ చేస్తున్న అని ఉంటున్నా
ఆహా ఫిక్స్ వరకు ఉంటానావా
వర ఫోర్ ఉంటాదమ్మా ఫోర్ కి ఫోర్ వరకు ఉంటా ఫోర్ కి స్టార్ట్ అవుతా అడి నుంచి పూరికి స్టార్ట్ అయిదా అంటే వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయితది ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుది ఆ అడ మెట్రో అడ మెట్రో వరకి షటిల్ దింపుతుంది నార్మల్ గా అయితే అప్పుడు షటిల్ ఉందని కూడా తెల్లదు ఆటో కి పెట్టుకొని వస్తుండే థర్టీ రూపీస్ ఆ షడల్ నింపత్ ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్ గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మెట్రో టూ మినిట్స్ టూ మినిట్స్ి స్టాప్ అదం
అవును
ఆ ఎగ్జాక్ట్ గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి వస్తాం ఫార్టీ ఫైవ్ మట్స్ప్సి కూడా ఇప్పుడు అప్పుడు బస్ చాలా రేరే బస్ అప్పుడప్పుడు ఆటోకే వస్తాం మాక్సిమం ఇ ట్వంటీ రూపీస్ ఇచ్చాం తోప్పిక
ఆ ఓపిక ఉడా అదిగాదా ఆ టై లో బస్సులు కూడా ఫుల్లు రష్ ఉంటాయి కదా
చ్చ కూడాడలో బస్సులు కూడా ఆపాారు అమ్మ అంత రచ్చిదు కానీ వాళ్ళ ఆటో దిగి ఆటోగా వస్తా ట్వంటీ రూపీస్ వచ్చి
హ అవును ఈ ఫ్రీ బస్సు అల్లా బస్సులన్నీ ఫుల్ రష్
అసలు గోరంగా సచ్చిపోతమ్మా అమ్మ ఆ మెట్రో కూడాడా ఇక అసలు ఫోర్